రాణిగార. శాలిని గారా.
ఆహ్ శాలినినే మీరు సుజితనా ఆహ్ ఉన్నాం బాగున్నాం. ఏం చేస్తు.
ఏదండి ఇప్పుడే పని అయిపోయింది ఏం వ ఏం కుకింగ్ చేస్. తరండి ఈరోజు.
ఈ రోజా బెండకాయ కర్రీ.
అవునా అంతేనా. ఫ్రైయా ఏం లేదు. థిస్ కర్రీ తేనె ఉమ్ అంతేనా ఓకే ఓకే మల్ల అం. మంచిగా ఏం చేస్తారు. స్పెషల్ ఏమన్నా ఉందా.
ఆహ్ ఏం లే అదే సరిపోతుంది. కొంచెం టమాటా చార్ చేద్దామని.
అవునా ఓకే ఓకే ఓకే ఓకే నిన్న అదే బిజీగా ఉన్నావా. ఎలా అని చెప్పేసి. కాల్ చేస్తున్నం అన్నమాట. ఆహ్ రి ఆహ్ ఏమి లేదు. కొద్ది సేపు బిర్యానీ చేద్దామని అనుకు కుటునము మీ హెల్ప్ తీసుకుందాం కుడ్ మీర్ సప్ పోర్ట్ చేస్తారేమో అని
ఆహా అట్లనా
ఆ ఆ ఆ ఆ అంటే తక్ క్కువ కదా చేసుడు ఎక్కువ బైట్ న్ని తింటము అదే స్పైసి ఫుడ్ కోసం అన్ చెప్పేశి అంటున్నాం
అవునా మీకు వచ్చు కదా బిర్యానీ
కానీ అంటే అంత రాదు నార్మల్గా ట్లన్ చెప్పేశి
ఆహా అయితే ఏం లేదండి చికెన్ బిర్యానీనే కదా
అవునవునవును
ఆ అయితే చికెన్ ఒక కేజీ తీసుకొచ్చి వన్ అవర్ ముందే మొత్తం నానబెట్టాలండి చికెన్ని
ఓకే ఓకే ఓకే
నానబెట్టి అందులో మనము పెరుగు మసాలాలు
ఓకే క్వాంటిటీ ఏమన్నా అంతేనా అంటే మనెస్ మనస్ మన ఓన్ దైతే
అంటే మనకు ఒక కేజీకి ఎంత త్రీ స్పూన్స్ చనిపోతుంది కదా కారం అ ట దాన్క్ అందాజాగా ఎయాలి
ఓకే అం
ఆ తర్వాత ఆ మనం వన్ అవర్ దాన్ని నానబెట్టినాం అనుకోండి మంచిగా మెత్తగా అయితది టేస్టీగ్ ఉంటంది మొత్తం దాన్ని పట్టేస్తుంద్ కదా ముక్కలకి ఎంత తర్వాత మనం రైస్ పెట్టుకొని మరి మీరు రైస్ మామూలుగా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మామిలు ఉడికించ్చి దీని అందులో కలిపిన పర్లే లేకపోతే తీసి ఆ వాటర్ అంతా తీసేసి చేసి న పర్లేదండి
ఓకేదా లాస్ట్ టైమ్ మీరు చేసిన్ వీర్ అయితే మంచిగ్ ఉండే
ఆహా అయితే రైస్ ఆ తీసి కొంచెం పక్ కద బేట్టి మామూలుగా టోన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఊడికి ఇచ్చినాక తీసేసి ఒక డేక్ష లో ఇగ ఆ లేేర్ లేర్ అన్నం ఓ చికెన్ అల్లం చికెన్ అట్ల వేసేసి ఉల్లిగడ్డలు కూడా పెట్టు పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని చేస్తే బాగుంటది
టదేమో అన్ చెప్పసి అనుకుంటన్నాం
అవునా వస్తాం లేం కానీ ఇప్పుడు కాదు ఒక వన్ అవర్ తర్వాత వస్తామండి
ఓకేఓకే ఒక్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిల్లలు బాగున కదా
ఆ మంచినే ఉన్న మీ పిల్లలు బాగున్నారా హ్మ్ ఏం లే ప్రాసెస్ చికెన్ తెచ్చి మొత్తం నీట్ చేసుకొని చేస్తే బాగుంటది మనం ఎంతసేపు దాని నుంచితే అంత టేస్టీ వస్ స
ఓకే ఓకే ఓకే ఓకే హ్మ్ హ్మ్ అవును
హ్మ్
అదే ట్రై చేద్దామని చెప్పేసి అంటే ఎప్పుడు బయటి నుంచి తెచ్చుకుంటాము. ఇంట్లో ఎక్కువా చేయలేదు ఒకసారి టూ టైమ్స్ ట్రై చేసిన కానీ నాకు సరిగా రాలేదు.
అవునా ఆ
అట్ల కూడా చూస్తుంట కానీ మసాలా ఎక్కువ అవ్వడము ఏదో ఒకటి మిస్టేక్ అయితనే ఉంటది.
ఒకే ఒకే ఆ
అని చెప్పేసి ఈసారి ఎట్లైన ట్రై చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్న.
హ్మ్ హు సరే ట్రై చేయరాదండి ఒకసారి ఏదన్న ప్రాబ్లమ్ ఉంటే ఏదైనా ఉంటే మళ్ళ డౌట్స్ ఉంటే కా
హ్మ్ ఓకే ఓకే ఓకే ఓకే ఆ ఓకే అండి బాయ్ బాయ్ అండి ఓకే